హలో హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్న
హ్మ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏమ్ లేదు
లేదండి ఇంకా ఖాళీ సమయం ఉన్నప్పుడు సినిమా చూస్తున్నానండి. ఏ సినిమా చూస్తున్నారు
ఇంకా నాకు ఫ్యామిలీ పరంగా ఉన్న సినిమా అంటే చాలా ఇష్టం అండి సీతమ్మ
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూస్తున్నాను. అవును కదండి అందులో ఆ సినిమా క్యారెక్టర్ చాలా బాగుంటారండి అన్న తమ్ములాగా అనుబంధం చూపిస్తూ ఉంటారు కూడా ఎన్ని కోపాలు వచ్చినా కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మంచి ప్లేస్ లో మాట్లాడండి
నేను మంచిగ సిగ్
సిగ్నల్ బాగానే ఉందండి నేను ఖళీ ప్లేస్ లోనే కూర్చున్నాను మీదే రిసౌండ్ వస్తుంది నేను కూడా కాళి ప్లేస్ లోనే ఉన్నానండి
ఇప్పుడు
ఇప్పుడు ఓకే అండి
ఆ
అవునండి అవును మీకు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలంటే ఇష్టమన్నారు కుటుంబం కి సంబంధించిన సినిమాలంటే ఇస్తామన్నారు కదా మరి మీరు శతమానంభవతి మూవీ చూసారా
అవునండి చూసాను అందులో ఇంకా పండగ రోజు పండగ రోజు అందరు కుటుంబ సభ్యులందరుూ కలిసి జరుపుకుంటారు కదా అది అసలు చాలా బాగుందండి సంక్రాంతి పండగ వేళ
ఇంటి ముందు గొబ్బమ్మ
ట్టడం ముగ్గులు వేయడం పిండి పదార్థాలు చేసుకోవడం
ఉ అందులో వాళ్ళ బాగా రాశారు కథని ఆ సినిమా తీయడం కూడా బాగా తీశారు అందులో విచారణ చాలా బాగుందండి వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్న సక్ లైన ఉద్యోగాల పరంగా ప్రతి పండకి ఇండియాకి వచ్చి వాళ్ళ పేరెంట్స్ తో ఎంజాయ్ చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందండి ఆ సినిమాలో మనమే ఉన్నట్టు ఊహించుకునే విధంగా ఉంటుందండి సినిమా
అవునండి అందులో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు కదా అంటే విదేశాల్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి పండగ వేళ మంచిగా ఇంటికి వచ్చి అందరితో కుటుంబ సభ్యులతో పడుగ చేసుకోవడం ఉ చాలా బాగుంది అది ఇంకొకరికి కూడా మంచి అర్థమయ్యేలా ఉంది కదా
ఇంకా మీరు సమ్ ఖాళీ సమయం దొరికినప్పుడుల్లా సినిమాలు చూస్తూ ఉంటారండి సమయం దొరికినప్పుడల్లా నేను బాగా కేటాయించేదంటే సినిమాలకే అండి ఈ మధ్య డైరెక్టర్స్ కూడా చాలా బాగా తీస్తున్నారండీ సినిమాలు అండ్ ఇప్పుడు కొత్తగా కూడా ఇరుముడి అనే సినిమా దేవుడికి సంబంధించిన సినిమాని రిలీజ్ చేయబోతున్నారు కదా
అవునండి ఇంకా రిలీజ్ చేయబోతున్నారు అందులో కూడా ఆ
కథ మంచిగా రాసారు అన్నట్టుగా చెప్తున్నారు కదా మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది అ
నాకు మీ దగ్గర నుండి వస్తుంది
అవునండి ఇప్పుడు ఓకే అండి ఇంకేంటండి మరి ఆ ఇప్పుడు ఓకే ఇంకేందండి మరి. ఇలానే ఇంకా చాలా సినిమాలు చూసి స్తు చూస్తుంటే ఎన్నో సినిమాలు ఉంటాయి ఇం ఇంకా గోవిందుడు అందరి వాడు కూడా సే సినిమా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ వాళ్ళ నాన్న నాన్న ఇంకా కొడుకు సం మంచిగా కలిసి తీస్తారు కదా మూవీ. అవునండి. ఒక నాన్నని కొడుకుని కలపడానికి వాళ్ళ మనవడు తాతయ్య వాళ్ళ మనవాడు చాలా కష్టపడతాడండి. ఎక్కడ నుంచో యుఎస్ నుంచి తెలుసుకొని, వాళ్ళ తాతయ్య గురించి వాళ్ళకి ఫ్యామిలీ ఉందని తెలుసుకొని మరీ, వాళ్ళ నాన్నని వాళ్ళ తాతయ్యని కలపాలని చెప్పి ఇండియాకి వచ్చి, ఎవరో తెలియని వాళ్ళలాగా వాళ్ళ సొంత ఇంట్లోనే ఉండి, ఇంకా చివరికి తెలిసాక వాళ్ళ తాతయ్య చాలా కోప పడతారు. కానీ లాస్ట్ కానీ చివరకైతే కలిసిపోతారండి ఫ్యామిలీ మొత్తం. ఇందులో బాధ కలిగించే విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఉండరు. వాళ్ళ అమ్మగారు మే వాళ్ళ నాన్నగారు అక్కడికేళ్ళి సె తేది ఆ స్థిరపడడ్డారు.
అవునండి అసలు చాలా చక్క గా తీసారు చాలా బావుందండి. మళ్ళీ అంత కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి.
ఇంకా ఎలా కలిసిమెలిసిపోవాలి అనేది అందులో హీరో పాత్ర చాలా బావుంది కదా అండి. ఉండింది. అలాగే ఏ ఏ సినిమా అయినా చాలా బావుంటది కాని కొన్ని సినిమాలు మనల్ని కదిలించే సినిమాలు కూడా ఉంటయి. ఇప్పుడు గోవంద గోవిందుడు అందరివాడు, శతమానం భవతి ఇంకా ఏంటంటే బల్గం. బల్గం అయితే అసలు చెప్పొద్దండి ఎన్నో సంవత్సరాల కింద విడిపోయిన వాళ్ళు కూడా ఆ సినిమా చూసాక కలిసిపోయారం ట అంత అద్భుతమైన సినిమా.
అవునండి ఆ సినిమా చాలా బాగుంది, ఇంకా దానికి మంచి అవార్డు కూడా వచ్చిందండి అసలు.
అవునండి ఆ మూవీ డైరెక్టర్ ఎక్కడో ఉండేవాళ్ళు ఎక్కడికో ఎళ్ళిపోయారు. ఆ ఒక్క మూవీ ఆ ఒక్క సినిమా వల్లా.
అవునండి అది ఇంకా ఒక మంచి పాత్ర తీ
అవునే ఇంగా అదైతే చాలా ఆశ్చర్యం కరిగించే విషయం అదైతే. ఎన్నో సంవత్సరాల కింద విడిపోయిన వాళ్ళు ఒక సినిమా చూసి కలిసిపోవడం అంటే అది నిజంగా చాలా అద్భుతమైన విషయం అండి. మొత్తం ఆ డైరెక్టర్ వల్లనే
అవునండి అసలు ఆ సినిమా అ స్టోరీ అయితే చా
అవునండి. ఆ మూ ఆ సినిమాలో బాధకి బాధ, ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అంతా ఒక్క మూవీ అయి తే చాలా అంటే చాలా అద్భుతంగా తీశారండి. నాకు నచ్చిన నాకు ఇష్టమైన మూవీ.
నాకు కూడా చాలా నచ్చింది అంటే ఇంక అది కుటుంబ సభ్యు
అవునండి. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం కూడా చాలా కామెడీ మూవీ కానీ ఆ కుటుంబం కి సంబంధించిందే అండి కానీ చాలా బావుంటది. ఈ అ కానీ ఈ ఏజ్ లో కూడా హీరో హీరో చే జాలంటే చాలా గ్రేట్ కదండి అండ్ ఇంకా ఆ హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటది అసలు నాకు చాలా బా ఇంకా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది ఆ హీరో వచ్చిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటాం అలాగే ఆ హీరో తీసిన అప్పుడు అప్పుడు తీసిన రాజా అనే సినిమా కూడా చాలా బాగుంటదండి
అవునండి ఇంక అందులో ఇంకా చాలా అసలు నవ్వొస్తూ ఉంటది
రాజా సినిమా కూడా బాగుంటుంది అ అందులో కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అవునండి అది ఏమింటారు ఫ్యామిలీకి ఫ్యామిలీ ఉంటది ఆ ఎంటర్టైన్ సంతోషానికి సంతోషం ఉంటది ఆ నిజంగా వెంకట ఈ సినిమా తీసారు కానీ అందులో ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది మంచి సాంగ్స్ ఉంటాయండి అతని చిత్రాలు అయితే చాలా బాగుంటాయి ఆ బా ఏ సినిమా తీసిన చాలా బాగుంటుందండి అంటే వాళ్ళ ఫ్యామిలీ కదండి వెంకటేష్ గారు
ఆ అవును అవునండి వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటానండి
అవునండి వాళ్ళ ఫ్యామిలీలో
మూవీస్ కూడా చాలా బాగుంటాయి అసలు మంచిగా ఇంకా అందులో సాంగ్స్ కూడా బాగుంటాయి అసలు ఏదైనా ఇంకా పవన్ కళ్యాణ్ మూవీ చూసారా అండి ఈ మధ్యకాలంలో తీసింది శ్రీలీలతో అది మాత్రం చాలా బాగుందండి అసలు మూవీ
లేదండి ఇంకా కొంచెం బిజీ ఉండడం వల్ల ఎక్కడ కుదరట్లేదండి కానీ ఒక రోజు మనం టైం కి మంచి మూవీకిి కూడా వెళ్దాం అండి ఉ చూద్దామండి ఇంకా ఏంటంటే స్నేహం కి సంబంధించిన మూవీస్ కూడా చాలా బాగుంటాయిండి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గాని హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అయితే అసలు చెప్పనే చెప్పొద్దండి
అవునండి అసలు ఇంక దాన్ని చూడని వాళ్ళు కూడా ఎవరు ఉండరు అసలు
అవునండి
మంచి కాలేజ్ డేస్లో ఎలా ఉండడం ఎలా సంతోషంగా ఉండడం అన్నీ చూపిస్తారండి హ్యాపీ డేస్ మూవీలో అందులో ఇంకా పార్టీ ఇంకా చేసుకోవడం
చిన్నప్పుడయితే మనం ఆ మూవీ చూసి ఇప్పుడుప్పుడు మనం కాలేజ్కి వెళ్తామా అని ఉండే ఒక ఉ
ఉ ఇంకా ప్రతి ఒక్కటయితే అలంచలు ఇంకా ప్రతి ఒక్క సినిమా బాగా
అబ్బా మీరు రోయిస్ మూవీ చూశారా అండి అదయితే నా ఫేవరెట్ అండి చాలా ఇష్టం అమ్ ఆ సినిమా అయితే నా కూడా
చ
చాలా బాగుందండి అసలు సినిమా మాత్రం స్టోరి మాత్రం చాలా బాగా రాసారు కానీ లాస్ట్ కె కొంచెం బాధాకరం అవునండి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క విధంగా మనకి చెప్పుతుంది అండి ఒకో సినిమా ఫ్యామిలీ గురించి చెప్ తుంది ఒక సినిమా స్నేహం గురించి చెప్ తుంది ఒక సినిమా ప్రేమ గురించి చెప్తుంది ఆ ఒక్కొక్కటి మంచి మెసేజ్ ఇస్తుంది మనకు ఇంకా అవునండి సరే అండి మనక్ వీలైనప్పుడు మనం కలిసి ఏదైన్నా మంచి చిత్రంకి వెళ్దాం అండి
ఓ సరే అండిద్
ధన్యవాదాలు అండి ధన్యవాద్ దాలండి